ఆ నమస్తే సార్ బాగున్నారా
ఆ బాగున్నామండి మీరేట్లా ఉన్నారు ఇంకా ఏం చేత్తాన్నారండి అన్నం తిన్నారా
ఆ తిన్లే ఇంకా
ఆహా ఇప్పుడు తింటారా ఇప్ప
అవును ఇప్పుడు తింటా అవును సార్
ఆహా ఇంకా ఏం చేస్తారు
ఇంకా లేదు సార్ మీరు తిన్నారా
ఆ మేము తిన్నామండి మేము
అవునా ఉమ్మ్
ఇంకా అక్కడ ఎట్లా ఉన్నది
ఆ ఇక్కడయ్ వర్షం వస్తలేదు సార్ అక్కడ వస్తాందా
ఇక్కడ మొత్తం కొంచెం కొంచెం పడతానాయ్
ఆ
ఉమ్మ్ ఇంక చెప్పండి
ఇంకా మిసైడ్ ఎట్లా ఉన్నది
మాసైడ్ అయితే ఇప్పుడు మొత్తం కొంచెం హార్డ్గా కనిపిస్తుంది ఇడ
అవునా
హ
మ్మ్ఉమ్మ్
ఇంక చెప్పండి
ఇంకా చెప్పాలి సార్ మీరే
ఇంకా మీకూ ఎక్కడనా మీరూ ఈ సమ్మర్ హాలిడేస్లో ఎటు పోయిర మ్మ మీరు
ఆ నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన టూర్కి ఎటువెళ్ళలే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికేళ్ళినా
ఆహా ఇప్పుడు మీకు ఏం ఫెస్టివల్ ఉన్నదమా
ఇప్పుడు మొహరం ఫెస్టివల్ ఉన్నది
ఆహా మొహర్రం ఫెస్టివల్ ఉన్నదా ఒ మొహర్రంలా ఏం చేస్తారమ్మా
మోహరంలా మళ్ళీదా చేస్తాం. ష బెల్లం షర్బత్ చేస్తాం. పాలు షర్బత్ చేస్తాం. కిచిడి చేస్తాం. వంకాయా కూర చేస్తాం. తోట కూర చేస్తాం. ఇంకా
మీ అక్కడ పీరులు కూర్చోపెట్టిరండి.
ఆ పీరీలు కూసబెట్టిండ్రు చింతపండు పులుసు చేస్తాం.
ఆహాహా
ఆ ఇవి అన్నీ చేస్తాం. మేము ఆ ఈ దీని మీద మొత్తం, ఫతీ అయితయి ఆ మిఠాఖానాని స్డ్ బియ్యం అవి చే స్తాం. అ హ్ ఇవన్నీ తిన్నడే ఉంటది. ఇగ మాకు పీరులు ఇగా ఫైవ్ డేస్ నుంచి లేస్తాది.
ఆ హా
హుసన్ అళంమని ఫయి ఫిస్త్ డే లేస్తాది. మౌలాలీ అని సిక్స్త్ డే
ఆహా
ఆ లియల్స్ గార అని సెవెంతత్ డే
ఆహా
అ
గా ఫోర్ సవారీలు ఉంటాయి. గదా అమ్మ పీర్లు
అది ఐదు పంజా అంటారు. ఐదు సవారిలు
కాదు కాదమ్మా అది వేరే ఉంటదిగా, నాలుగు ఇంకా కూర్చొని
ఆ
దానికి ఏమంటారమ్మా పేర్లు
ఏమో అది తెలువదు ఈ సార్
తెల్వదా మీకు
ఆ తెల్వది అది అబ్బాయిలు పోతా ఉంటారు గదా, అలాగ తెలిసి ఉంటది. మేము వెళ్ళాం గదా
ఆహా అవును అవును గల్స్ లేడీస్ ఎల్ర్ గదా
అవును
మ్ ఇంకా మధ్యాహ్నం ఏం తిన్నారు.
ఆ మేము మొహరంలా నాన్ వెజ్ అయితే తినం. అయితే ఇవాల ఒక ఆనికాయ పప్పువే చేసినాం మేము పుల్లట్ పప్పులా ఉ ఇగా ఇవ్యతినోడు ఉంటది. నాన్ వెజ్ ఎగ్స్ చికెన్, మటన్ ఏమీ తినమ్మీగ
ఓన్లీ వెజ్నా ఈ టెన్ డేస్, ట్వల్వ్ డేస్ ఉంటదమ్మా
ఇది ట్వల్వ్ డేస్దాక ఏం తినమ్ కట్ టెన్త్ డే మంచిగా చికెన్ తెచ్చుకొని, బిర్యానీ అయినావా చికెన్ బగారఖానా అయినా చేసుకుంటాం.
ఆహా కొంచెం మాకు బిర్యానీ గురించి చెప్తార అమ్మా
బిర్యానీ ప్రిపరేషనా సరే చెప్తానులే
ఆ సర చెప్పన్ని ఉ
కడుకొని బాయిల్ల పెద్ద బాయిల్ల పెట్టాలి పెట్టి అల్లం వెల్లిపాయ పేస్ట్ ఆ మ్యాగినేట్ చేస్తా కదా ఫస్ట్ కడిగేయాలి కడగియేసిన తరువాత ఆ అబ్ ఇది అల్లం ఎల్లిపాయ పేస్ట్ ఉప్పు కారం గరం మసాలా ధనియా పౌడర్ పెరుగు నిమ్మకాయ రసం ఆ ఇంకా ఆనియన్స్ ఫ్రై చేసి ఇ ఉంచ్ ట కదా డ్రై ఫుట్టి అవ్వి ఆ అవవి అన్ని కలుపుకుంటా
ఆ
కలిపు కొని కలుపుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇట్ల ఉంచుతా ఉంచినంక మళ్ళా ఆ ఒక బాయిల్ల నీళ్లేసి అన్నం కోసం దాంట్లో బగారా పత్తా ఇలయిచి లాంగ్ ఇవి అన్నీ ఏస్ సి కొ పుదీనా కొత్తిమీర వేసి అన్నం కొ ఒక సెవెంటీ పర్సెంట్ అయ్యేదాకా పెడత దాని మీద ఆ అయినాంక మళ్ళా తీసి ఈ మ్యాంగ్లీ చికెన్ ఉంటది కదా ఇది పొయ్యి మీద ఏసి పొయ్యి మీద పెట్టి మళ్ళా ఆ బియ్యం పెట్ ప్రధన్ కి దాంట్లో ఆ బియ్యం వేస్తా వేసినంక నిమ్మకాయ రసం మళ్ళా ఆనియన్ స్ పుదీనా కొత్మీర్ ఆ నెయ్యి ఇవి అన్నీ వేసుకొని ఫుడ్ కలర్ ఏసి ఒక ట్వంటీ మినిట్స్ ఆ గ్యాస్ లో పెడతాం
ఆ రైస్ ఎప్పుడవుతారమ్మా మరి
చెప్పినా కదా రైస్ వేసిస్త వేసి అనే
అహ అనే రే రైస్ ఏసినే మోత్తం స్టవ్ మీద ఇతార
అవును ఒక ఫిఫ్టీ పర్సెంట్ రైస్ సైతది కదా ఆ అయినంక మ్యాగనేట్ చికెన్ బోయినా ఏసేయాలి వేసేసిన తర్వాత దాంట్లో పుట్ కలర్ పుదీనా కొత్తిమీర ఆనియన్ నిమ్మకాయ రసం ఇవన్నీ వేసుకోవాలి పైన నుంచి వేసుకొని పొయి మీద ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పెట్టుకోవాలి
దాని తర్వాత రెడీ అయిపోతదా
కతమయిపోతది ఇగ బిర్యానీ రెడి
ఆహా
ఆ ఇగ తినేయాలి
అను
ఆ
ఇంకా చెప్పండి ఇంకా ఎలా ఉన్నారు మీ ఆరోగ్యం
ఆ ఇప్పుడు ఫైన్ బాగుందాం
ఉహు
ఊ
ఇంకా మీరు ఇప్పుడు ఎక్కడ నా టూర్లా కెళ్ళిద్దామ
వెళ్ళలే సమ్మర్ హాలిడేస్ లా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి ఎల్లి వచ్చేసిన
ఆహా రామమ్మయింటి దగ్గర ఏం చేసారండి
ఏం లేదు అట్టిగ మేమ అందరం కలిసి ఉంటాం ఒక టూ త్రీ డేస్ మళ్ళ వచ్చేస్తాం అంతే ఆ అవును
ఇంకా మీరు ఏం జాబ్ చేత్తారండి
ఆ నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేత్తా
ఆహా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారా మీరు ఇప్పుడు ఏం మన ఈ ఫారెస్ట్లకి పడతానయమా పోస్ట్లు
అవున
ఆ అయితే కొంచెం గా లేడీస్ కానే ఉండది అంటే మీరు మీ హస్బెండ్ ఉంటరు కదా
ఆ
కొంచెం చెప్తే ఉంటది దాంట్లో మంచి ఉంటది ఫారెస్ట్ అంటే మనం ఒక రెండు గన్ మెన్లు పెట్ తిరగచ్చు ఆఫీసర్ అయ్యచ్చు ఆహా
ఆహా
ఇంకా పిల్లలు ఏం చేస్తారండి
పిల్లలు పనుకున్నారు సార్
అహ పనుకున్నదా
ఉ
ఇంకా చెప్పాలి మీరే
చెప్పండి మీరు
నే చెప్పాలమ్మా ఇంకా అ
ఉ
ఏం తిన్నారు మీరు
ఆ మేమ్ మేము టమాటా కూర ఇంకా పచ్చడి తిన్నాము
అవునా
ఉమ్
అబ్బా టమాటాలు బాగా పిరం ఉన్నాయి కదా
ఆహా మీ అక్కడ ఎంతున్నాయి
ఆ ఆ మా ఊర్లో అయితే ఎయిటీ రుపీస్ కేజీ ఉన్నాయి టమాటోస్
ఆ మీ ఇక్కడ ఎక్కువ ఉన్నది మా దగ్గర సెవెంటీ సిక్స్టీ అట్లా నడుస్తున్నామా
అవునా మా సైడ్ అయితే ఫుల్ ఉన్నాయి ఆ ఇంకా
అవును
సరే అండి మరి బాయ్ థ్యాంక్ యూ
థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మీకు కూడా మాట్లాడ బాగా తెలిసిందమ్మా థ్యాంక్ యూ ఓకే థాంక్ యూ కు ధన్యవాదాలు
సరే సరే ఆ సరే
సర సర ధన్యవాదలు